అండి బాగున్నారా.
నమస్కారం అండి బాగున్నాను మీరెలా ఉన్నారు.
ఓకే మనం ఈరోజు పంటలు గురించి తెలుసుకుందామా.
ఆ సరే అండి.
ఓకే మీకు దగ్గరలో ఏవేవి పంటలు పండిస్తారండి. మీకు తెలిసినంతవరకు
మా ఊర్లో అయితే వరి, వరి తర్వాత వేరుశెనగ వేరుశెనగ తర్వాత టైం ఉంటే మినప పండిస్తారండి.
అవునా అండి మా వైపు కూడా ఎలా అంటే ఈ యొక్క వర్షాలు బాగా పడి చెరువులు నీళ్లు ఉంటే వరి వరి పండిస్తారు. లేదు నీళ్ళు తక్కువగా ఉన్నాయి అంటే వేరుశనగ పండిస్తారు అలాగండి. లేకపోతే ఈ యొక్క అంతర పంటలలాగా దోశ టమోటా బెండ ఇట్లాంటి కూరగాయ పంటలు ఎక్కువగా పండిస్తారండి.
వరి పంట రైతులకు చాలా ముఖ్యమైనది కదా.
అవునండి ఎందుకంటే మనం తినేది ఆహారం మొదటగా వాడేది బియ్యాన్నే కాబట్టి వరి అనేది చాలా అవసరం వరి పంట అనేది.
మన దేశంలో ఎక్కువ మంది రైతులు వరి పంట పండిస్తారు. అందుకే మనకు అన్నం ప్రధాన ఆహారం
అవునండి అవును అంతేకాకుండా మన యొక్క రాష్ట్రాన్ని కూడా ఎక్కువగా మన రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది వరిని పండిస్తారు.
అవునండి వరి పంటకు ఎక్కువ నీరు అవసరమా కాదా.
వరి పంటకు ఎక్కువ నీరే అవసరమవుతుందండి.
అందుకే వరి పొలాల్లో నీరు నిల్వగా ఉంటుంది.
అవునండి ఎందుకంటే ఎక్కువ వర్షాలు తర్వాత ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే రైతులు ఈ యొక్క పంటని వేస్తారన్నమాట.
వరి పంట వేసే ముందు రైతులు పొలాన్ని దున్నుతారు కదా.
అవునండి.
తరువాత మట్టిని సరిచేసి నీటిని నింపుతారు.
ఆ అవునండి నీటి నింపాక యొక్క వరి వి విత్తనాలను అందులో చల్లేసి పైరు అంటే నారుని పెంచుతారు. ఆ నారు పెంచాక మరి తర్వాత నాటుతారన్నమాట.
అవునండి ఆ నారు చిన్న మొక్కలను పొలంలో నాటుతారు.
అంతేకాకుండా ఆ యొక్క నారు అనేది. పెద్దగా లేకోకుండా చిన్నగా లేకోకుండా సమాంతరంగా పెరిగిందినుకోండి. నాటడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కొన్ని నెలల తర్వాత పంట సిద్ధమవుతుంది. రైతులు పంట కోయటానికి చాలా ఇష్టపడతారు కదా.
అవునండి. అంతేకాకుండా ఇప్పుడు ఎలా అంటే మిషన్లు వచ్చాయి కాబట్టి తొందరగా అయిపోతది అప్పుడైతే మనుషులు ఎక్కువ రోజులు కష్టపడాల్సి వస్తుంది.
అవునండి లేకపోతే వరి. కోయడం చాలా శ్రమతో కూడిన పని.
అవునండి అంతేకాకుండా ఈ యొక్క వరి అనేది ఆ సంక్రాంతికి చాలా ఆ సంక్రాంతికి ధాన్యం వస్తుంది అన్నట్టు చెప్పేవాళ్ళు.
అవును వరి కోసిన తర్వాత దాన్నయాన్ని వేరు చేస్తారు.
ఆ అవునండి. ఆ ధాన్యం వేరు చేసిన తర్వాత మిషన్ కు వేస్తే బియ్యంగా మారి బయటకి వస్తాయి.
ఆ బియ్యం మిల్లుకు తీసుకెళ్లి వడ్లు వేరు చేస్త.
అవునండి అవున్ అంతే కాకుండా అంత లోపలే పని అయిపోలేదు ఆ తర్వాత వాటిని మనకు కావాలంటే పాలిష్ చేస్తారు, లేకపోతే అలానే మనం వాడుకోవచ్చు.
రైతులు చాలా కష్టపడి మనకు ఆహారం ఇస్తారు. అందుకే రైతులను అన్నదాతలు అంటారు కదా.
అవునండి ఈ యొక్క వరిని పంచి పండించడానికి మూడు నెలలు లేదా, నాలుగు నెలలు టైం సమయం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎన్నో కష్టాలు పడితే కానీ వాళ్ళ ఇంటికి. బియ్యం రాదు
వరి పంట కు ఎరువులు కూడా వేస్తారా
ఆ ఖచ్చితంగా వేస్తారండి మీకు ఏమైనా తెలుసా ఏ ఏ ఎరువులు ఏమన్నా తర్వాత ఏమైనా మందులు వేస్తారో
ఆ యూరియా ఒకటే తెలుసండి అవి పురుగుని చంపటానికి వేస్తారని
అవునండి యూరియాలు తర్వాత చాలా రకాలు ఉంటాయి కానీ వాటిని ఎక్కువ వాడరు కొన్ని రకాలు మాత్రమే వాడతారు ఎందుకంటే చాలా వరకు సేంద్రీయంగా వా పండించాలని చూస్తారు మా వైపు అయితే
నిజమే రైతుల కష్టం చాలా గొప్పది కదా
చాలా అంటే చాలా అండి రైతే లేకపోతే మనం మ కడుపు నిండా భోజనం కూడా చేయలేము
అవును మనం ఆహారాన్ని వృద్ దా చెయ్ కూడదు రైతుల కష్ టన్ని గౌరవించాలి
అవునండి అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క రైతు కష్టాన్ని మనం కూడా మనం గుర్తించి మనమే కాకుండా మన పిల్లలకు కూడా నేర్పించాలి అన్నం వృధా చేయరాదు అని
అవును రైతులు సంతోషంగా ఉంటు ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది
అవునండి చాలా మంచిగా చెప్పారు అంతేకాకుండా నేను చాలా చోట్ల చూసాను ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతుంటారు కానీ ఆ పంటల గిట్టుబాటు ధర కూడా దొరక కుండా ఉంటుంది చాలా సార్లు రైతుల కష్టానికి కూడా విలువ లేకుండా పోతుంది
అవునండి ఇప్పుడు వేరుశెనగ పంట గురిం
ఆ ఖచ్చి తంగా అండి మీకు వేరుశనగ ఎన్ని రోజుల్లో పండుతుందో మీకు తెలుసా అండి
నాలుగు నెలలండి
ఆ అంతే అండి మూడు లేదా నాలుగు నెలలు టైం పడుతుంది ఆ ఈ యొక్క విత్తనాలు ఎలా నాటుతారో తెలుసా అండి మీకు
ఆ అంత ఐడియా లేదండి కొంచెం చెప్తారా
ఆ అఖచ్చితంగా అండి ఈ యొక్క విత్తనాలు అనేది మనం విత్తేటప్పుడు ముందుగా వాటికి ఎలాంటి భూమిలో వేసాక చీమలు లేకపోతే ఏమన్నా పురుగులు తినకోకుండా వాటికి కొంచెం మందు ఏ రాసేసి తర్వాత గొర్రు అంటారండి మా సైడు గొర్రు అంటే అందులో ఐదు బ ఆ రంధ్రాలుంటాయి ఆ అందులో నించి పైన విత్తనాలు పోస్తుంటే లో భూమి లోపలికి వెళ్ళిపోతాయన్నమాట ఆ విధంగా వేరుశనగ విత్ త్తనాలు అనేది నాటుతారు
మొదట చిన్న మొక్కలుగా పెరుగుతాయి తరువాత నేలలో కాయలు తయరౌ
అవునండి అంతే కుండా ఈ యొక్క పంటలో ఎక్కువగా కలుపు కూడా వస్తుందండి
వేరుశనగకు నీరు ఎక్కువగా అవసరమా
మరీ ఎంత ఎక్కువ అవసరం ఏం ఉండదు కానండి ఇక చెట్టు పెరిగేడానికి కోసం మాత్రమే ఎంతవరకు అంటే తక్కువగానే ఉన్నా కూడా బతికేస్తాయి అన్నమాట మరీ ఎక్కువ వాటర్ నీళ్ళయితే అవసరం ఉండదు
అవును మంచి దిగుబడి కోసం రైతులు ఎరువులు కూడా వేస్తారనుకుంటా
అవునండి ఈ యొక్క ఆ యొక్క ఎలా అంటే వీటికి ఆకుపచ్చ పురుగులు కానీ అంటే ఆకుబుడత లేకపోతే వేరు వేరు కొట్టడం అట్లా ఎన్నో రకాల వ్యాధులు వస్తాయన్నమాట వీటన్నిటి నుం చ్చి వాటిని రక్షించడానికి రైతులు చాలా రకాల మందులైతే వాడుతారు
అవునండి పంట కోసిన తరవా త మొక్కలను పీకి ఎండలో ఆరబెడతారా
హా పంటను తీసిన తర్వాత మరి పంట ఆ యొక్క చెట్టు నుండి కాయల్ని వేరు చేసి ఆ తర్వాత రెండింటిని ఎండబెడతారన్నమాట
అవును ఆ తర్వాత వాటిని మార్కెట్కు తీసుకెళ్తారు
అవునండి మా దగ్గర్లో అయితే అక్కడికే వచ్చేసి కొనుక్కొని వెళ్తారన్నమాట
అవునా వేరుశనగతో చాలా వంటకాలు చేస్తారా
ఆ చేస్తారండి ఇప్పుడు మనకి ఏమన్నా ఆ పోపులు అంటే తాలింపు లే కావని ఆ చిన్న చిన్న చాలా వరకు కూ కూరల్లో కూడా వాడతారు తర్వాత నీకు వేరుశనగ నూనె అనేది కూడా చాలా మంచిదండి హెల్త్ కి
అవునండి వేరుశనగ నూనె ఆరోగ్యానికి కూడా మంచిది వేరు శెనగ చట్నీ చిక్కీలు అయన్నీ చేసుకో చ్చు
అవునండి వేరుశనగ అనేది మనకి ఐరన్ అనే శక్తినిస్తుంది ఐరన్ ఇస్తుంది అనుకో మనకి బాగా
క్కువ నీటితో పెరుగుతుంది కాబట్టి రైతులు బాగా వేరుశెనగ ఇష్టపడతారు కదా
అవునండి ఎందుకంటే అది అక అంతేకాకుండా తక్కువ కాలంలో పంట కూడా మన చేతికొస్తుంది
వ్యవసాయం మన దేశానికి చాలా ముఖ్యమైనది
అవునండి ఈయొక్క రైతే దేశానికి వెన్నెముక అన్నట్టు ఎందుకంటే పంట పండించ్చేవాడు లేకపోతే మనం ఏ రో ఎప్పుడుకి కూడా కడుపు నిండా అన్నం తినలేము
మినుము పంట గురించి మాట్లాడదామా
ఈరోజు ఆ పంటల గురించి బాగా తెలుసుకున్నాం కదాండి
అవునండి
ఆ. సరే అండి మరై తే
సరే అండి తాంక్
థ్యాంక్ యూ